ఎం చేస్తున్నావు.
నేను ఆ కొత్త పేర్లు ఏమన్నా చూస్తున్నా మంచి పేర్లు
ఇంకా దొరకలే
నువు ఏం చేత్తానవ్ దొరకలే ఇందాక నుంచి దా కోసమే వేతుకుతన్నా హ్మ్ ధార్మిక చార్మికా, చిన్మికా, చార్విలాయ్ అని మూడు నేమ్స్ చూసాను. ఎలా ఉన్నాయి.
చార్మీ బాగుంది.
చార్మి బాగుందా
మిగతా గా మూడు అంటే హలో పలకటానికే మిగతా నేమ్స్ చార్మి కొంచెం ట్రెడిషనల్ నేమ్
చార్మికా అది చార్మి అని కూడా పిలుచుకోవచ్చు. ముద్దుగా కదా
పోగొడొచ్చు
అదే అదే చార్మిక అంటే బ్యూటిఫుల్ అంట
అవునా
అందమైన హ్మ్ అది బాగుంది.
అదేలే ఇంకెవరో ఉన్నట్టు ఉన్నారుగా
ఆ జస్విన్ చదువుకుంటుంది. ఎగ్జామ్స్ ఉన్నాయి. కదా
ఆ
అదే
అదేదా
ఇంకేంటి బుడ్డోడు ఏం చేత్తాడు లేపోచ్చు కదా వాన్ని
లేత్తే అటు తీసుకొద్దామ అని చూస్తున్న పడుకున్నాడు
అవునా నేను వచ్చిలేపెయినా మరి
అవసరం లేదు ఏంటి
ఎందుకులా ఆపద్దు
ఏం చేస్తాడే పడుకునే దానికి
ఏం కాద్లేవే మనం ఆడుకుందం
నైట్ లో సరిగ్గా నిద్రపోవట్లేగా పడుకొని ఏం పనిపాట్ ఇద్దరవా ఏం పనిపాట్లేదు ఇద్ద ఇద్దరు ఆడితే బాగోదు
ఏం కాదు ఎవరినైనా జాయిన్ చేసుకు
ఇంకెవరు ఇంకెవరు జాయిన్ అయ్యేది ఏంది హాఫ్డే స్కూల్ స్టార్ట్ అయినాయా
వాళ్ళకి ఏమో బట్ తెలవదు ఎప్పడినుంచో
ఈరోజు తొందరనే వెళ్ళిండ్రుగా
ఆ ఈ అవునవును అవో అవున అనుకుంటా ఇయ్యాల్టీ నుంచి అనుకుంటా ఆఫ్టర్నూన్ వత్తదంట ఆ మా చెర్లో కూడా
వీళ్ళకి ఇప్పుడు కాదంట ఆఫ్టర్ ఉగాది ఫెస్టివల్ తర్వాత వీళ్ళకి
దేవుడా ఎందుకంత లాంగు
అలాంటి స్కూల్ ఏం జేస్తాం
స్టిక్ట్కి కేర్ ఆఫ్ అడ్ర
ఎహే పిత్తు లేదు తొక్క లేదు అనొసరంగా ఏసినట్టే ఉంది వాసనా స్టాఫ్ ఏం లేదు స్టాఫ్ తక్కువే స్టూడెంట్స్ తక్కువే నేను తింటూ ఉంటదో ఉండదా అని చెప్పి నేను సజసఫలు వయ్యలేదు మామూలుగా సాటర్డే కూడా ఇంకా ఇక పోతే ఆ ఫుల్ డే ఇంకా నైన్ టు ఫోర్ మనం చికా చేసుకుంటా పోయింది ఏమో ఉంటదో ఉండదా అనుకున్నాంగానీ ఇంగా మళ్ళీ ఈవినింగ్ అది తీసుకురవాలి భయపెడుతున్నట్టుంది అందుకే అట్లా ఏడుతుంది
భయపెడుతుండ్ర
ఉమ్
ఎందుకు ఏమన్నార అంట ఏమన్నారంట
ఆమెకి వాళ్ళ టీచర్కి ఏం చెప్పినా వాళ్ళ టీచరు ఏం లేదు మీ అమ్మాయి అప్ అబద్ధం ఆడుతుందంటుంది
ఆ అసలు అదేం చెప్పింది చెప్పు మనకి
కొట్టింది అంటుంది కొట్టిండు టీ షర్ట్ తిట్టిన అంటుంది అది అసలు అబద్ధం చెప్పనే చెప్పదు నేను అదే అన్న అస అబధం చూపించింది కూడా ఒక అమ్మాయిని కొట్టిందని నేను పోయి అడిగినాట్టి అంటే నో నో అంటుంది
వానిది బండ బాగున్నాయ్ మా యాడ దొరికింది
చూద్దా ఏం అయితాదో
హ
కదా ఈవినింగ్ వెళ్ళి తీసుకొస్తా ఈవినింగ్ ఏం చెప్తుందో వాళ్ళ మేయడం తెలుచ్చది దాన్ని బట్టి
అ
అ అదే తిన్నారా మరి
హన్విషా గాని హబీషా పేరు గాని ఎట్లుందే హన్విషా గాని హబీషా
ఫస్ట్ది బాగాలే సెకండ్ దే కొంచెం బెటర్గా ఉంది
హవిషానా
హాహా
ఓకే
హవిష్ అయిన అంత ఏం మంచి టి వి ల ఇంకా చూస్తే మంచిగే ఉ పెట్టండి అనగానే
కానీ మనకి ఇప్పుడు అంతా ఎతికే అంత ఓ సారు
ఓపిక లేదు ని అ లేక్ లేకుంటే పేరెంట్స్ నే ఇద్దరు నేమ్ కానీ పెడితే బాగుంటది నేను చెప్పదు అప్పుడు సాధయా అనేసి
ఆ ఆ అవును అవునవును
కలిపి పెడితే మన్
కానీ ఇప్పుడు బా ఎవరు బా పోదలు అవట్లేదుగా ఎవరి పాపం ఎవడి పాపం అన్న తెలివట్లేదు కదా మరి వచ్చిన వాళ్ళ ఆల్రెడీ ప ఆ అదే అదే అదే యెస్ తాయ ఒకసారి ఆఫ్టర్నూన్ కాల్ చేస్ ఆ చేసి మాట్లాడతా వాళ్ళకి గూడ
అదేలే
ఆ అదే
నిన్న ఎట్ల జరిగింది ఫంక్షన్
మంచినే జరిగింది
ఆటోకి వెళ్ళారా
ఆ అవును
నన్ను అడిగిండ్రు ఎందుకెళ్ళలేదు నువ్వు అనేసి నాకు ఇన్విటేషన్ రాలేదు ఆ ఆటోలు తీసుకెళ్లిన వాళ్ళకి నాకి ఇన్విటేషన్ రాలేదు ఇస్తన్న
ఆనా
అవును
ఉ
ఏం కూర వండిండ్రు
ఆ కూర వచ్చేసి ఏంటిది అది ఉంటది కదా కారపచ్చడా పచ్చ అదే పచ్చి ఎ ఎండుకారల పచ్చి
ఓకేలా ఎప్పుడు నువ్వు వెళ్ళేది మరి అట్లా
నాకు తెలుసు అయితే ఇంకా ఏమనుకోట్లేదు కాదు నీకు చెప్పడం మర్చిపోయిన మాస్టర్ మైండ్స్ క లేదు అనేసాను అన్న కదా నేను
అవునా
సో అల్లాస్ రూల్స్ చెప్తా విను ఒకసారి మాములు డేంజర్ కాదు సతే ఆ త్రీ మంత్స్ కి ఒకసారి కాల్ చేయాలంట వాళ్ళ ఫోన్ లో నచ్చే ఒక కార్డు ఇస్తారంట వాళ్ళే త్రీ హండ్రెడ్ ప మ ఫోర్ హండ్రెడ్ మెంస్ ఉంటుదా
ఓకే
సత్ త్రీ మంత్స్ కు ఒకసారి కాల్ చేసినా సరే త్రీ మినిట్స్మాట్లాడాలంట త్రీ మినిట్స్ అయిపోగానే ఆటోమటిక్ గా అదే కా క అయిపోయియందంటా
ఓకే
నెక్స్ట్ మొబైల్స్ నాట్ అలౌడ్ అంట
వెర గుడ్ గుడ్ ఆప్షన్
కాలేజ్ హాస్టల్ లోనే ఉ ఉండాలంట కాలేజు ఇదరు హాస్టల్ ఈ రెండిన్నింటి నుంచి బయట ఇవ్వం పేార అంటంత హాలిడేస్ కూడా ఇప్పుడు హాలిడేస్ కూడా ఉండవంట ఎక్కువ ఇకా ఖచ్చితంగా గు గు పట్టేదాకా ఇయ్యాళ్ళనే ఉండాలంట
ఆ మనోళ్లు ఏమంటండ్రు
ఎప్పుడు వస్తే అప్పుడు ఎలో చేయరంట
వెరీ గుడ్ నాకు తెలిసి మాక్సిమం ఒప్పుకోరు కావచ్చు
మా పిన్నే ఏమంటందో తెలుసా
ఆ
అట్లున్నా కావాలి మరి ఇప్పుడు లక్షల లక్షలు కడితే కట్టేది దేనికి ఆ అట్టున్న అట్లా ఉండాలనే కదా
కానీ ఒకటి అసలు క అసలు విషయం ఏంటంటే త్రీ మంత్స్ దాకా అసలు అక్కడ ఉన్నరా మనిషి ఉన్నరా లేరా అనేది తెలివద్దా
ఫస్ట్ అసలు ఆ ఫస్ట్ అసలు ఆ మనకి అలవాట్లేదు గదా ఎంతవరకు
ఇక్కడికే పంపి పంపియ్యరు ఇలాంటిది కనీసం అప్పుడప్పుడు కాల్స్ అంటే ఓ ఓకే కానీ అసలు వితౌట్ కాల్స్ యాక్సెప్ట్ చేయాలంటే
ఆ మార్నింగ్ సరే స్టడీ అవర్స్ ఓకే స్టడీ టైమ్ లో ఓకే కనీసము వాళ్ళు మొబైల్ అన్నా అలో చేయాలిగా
అలా ఎలో చేతే ర్యాంకులు రావు కదా
ఇప్పుడు స అ చదివేవాళ్లు అందరు ఎట్టా చదువుతారో
ఇప్పుడు ఏమంటారు ఫిక్స్ అంటార ఫిక్స్ అంటారా
మా పిన్ని అంటుందిగా అదే మంచిగా ఉంది సో అలానే నిన్న నేను చెప్పాను ఇట్లా ఉంది సిచ్యువేషన్ అని అంటే ఆ మరి ఇప్పుడు చ ఉండేవాడు ఎవడు ఉండట్లేదు ఆడా అనేస్తాను అన్నది ఉంటడు బట్ అస మకలవటి లేదు కదా ఫస్ట్ టైం కదా నేను వెళ్ళేది ఒకసారే కాలు కట్టి ఆ
ముందు వదిలిపెట్టి అమ్మోళ్లు ఉండాలి కదా
అదే అదే ఆ అమ్మ ఒకసారి పో ఇక్కడ తిరిగి తిరిగి ఉన్నాయి అక్కడికి ఒకసారే పోయి కాలు కట్టేసి పడేసినట్టు ఆ
ద్ చదివేటోళ్ళకి ఎక్కడైన ఏంది మరీ కాకపోతేన
అదే నేనా అంటే ఆ నీకు ఇక ఫోన్ ఇస్తే
అంటా ఉంటే
ఆ ఫోన్ ఇస్తే నువ్వు చదవు అనేసాను ఇప్పుడు సరే ఫోన్ మ్యాండేట్ది కాదు ఫోన్ మ్యాండే నేను అదే అన్నా మీరు చదివేవాళ్ళందరూ చదవ ఫోన్ మ్యాండేట్ కా అది ఇక్కడ ఓకే బట్ ఆ మరీ ఘోరంగా ఆ నో అదే మన త్రీ మినిట్స్ ఎగ్జాక్ట్ అదే ఎగ్జాక్ట్ త్రీ మినిట్స్ ఏనంట త్రీ మినిట్స్ మనం ఎ టూ ఒక్క మనిషం అంటానికి కూడా లేదంట ఆటోమేటిక్ గా అదే కట్ అయిపోయిదింట ఇప్పుడు హలో బాగున్నావా హలో బాగున్నావా ఈ ఇక్కడికే కట్ అయిపో పోతుంది ఆల్రెడీ ఇంకా మనం మనశ్శాంతింగా మాట్లాడుకోవటానికి మళ్ళా క్యూ ఉంటదంట వెనకాల ఇప్పుడు వాళ్ళందరి ముందు మనం ఇంకేం మాత్రం మాట్లాడుతను చెప్పి పర్సనల్ గా
ఆ
మరి ఎట్టుందంటే అసలు ఏ తీసపోయి జైల్లో జైల్లో వేసినట్టు ఉంటందంతే
కనియర్ కరెక్ట్ కాదు కదా ఏంటంటే ముందు స్ట్రెస్ కు లోన అవుతుంది త్తరు ఈ రోజులు ఇప్పుడు యెళ్ళని వాళ్ళ వెళ్ళ
ఆ అదే మళ ఒక్క రోజు కూడా మా డకుం
అది కాక త్రీ మంత్స్ వస్తారంటే అ మరి అక్కడ ఏమవుతుంది ది ఉన్నారా మంచిగా ఉన్న సెక్యూరిటీ ఫ్యాకల్టీ ఎలా ఉంది సెక్యూరిటీగా ఉందా లేదా ఎదివున్ మొత్తం చూడాలి కదా
ప్లస్ ఇంకొకటి ఏందంటే ఆ ఓకే ఇప్పుడు ఇంకొక స్ట్రెస్ గా ఫీల్ అయ్యేది ఏందంటే ఇటు ఇంటికోస్సే అమ్మో ఇంకా వచ్చేసింది డబ్బులన్నీ ఆగం అన్ ఫస్ట్ మాఊళ్ళన్రు కేమా వోల్ లండ్రు బట్ ఇక్కడా సో మేని మెంబెర్స్ ఆర్ దేర్ నా అది అదొక్కటి చూసుకోవాలి కదా ఆ ఆ మాట లు వళ్లేవు
ఎందుకు మరంత లాంగు దగ్గర జూస్ వెస్కో కుణేదానికి అనవసరంగా చూద్దం
లక్ష కాలేజ్ ఇప్పుడు లక్షా కాలేజ్ మేడం ఫోన్ చేసింది నాకు కొ
ఉ అదేగా టాప్ కాలే
ఇది లక్ష కాలేజ్ గూడా బాగుంది ఓ
బావుంటద్ అధిగోట్ టాప్ కాలేజిగా కద ప్రజెంట్
అయితే ఇప్పుడు ఆ విజయవాడ అని ఫిక్స్ ఏం అవ్వలేదు ట్వంటీ థర్డ్ ఎగ్జామ్ అయిపో పోతే ఒకసారి ఈ కాలేజెస్ స్టెడీ చూసేసి వద్దాం అన్నాడ్ కానీ మా పిన్నీ నేను చెప్పిందాన్నీ ప్రకారం చూసి మాస్టర్ మైండ్స్ కి ఫిక్ చెయ్యేటట్టుంది
చూద్దాం అంటే తన ఒక్కతి ఒపీనియన్ కాదు కదరా
అది దిగుడు నిజమేగానీ ఇప్పుడు ఒకవేళ ఖచ్చితంగా ఉండు ఏంటైనా అంటే నేను నీతో ఉండక తప్పదు కదా
చూద్దాం ఏం జరుగుతదో ఇప్పుడె టెన్షన్ ఎందుకు
నాకదే అర్ధం కాలే
ఫస్ట్ఐతె
నేను అసలు డేర్ చేయడానిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డేర్ చేయ ఇం కూడిట
ఎడ ఓనర్ ఆఫ్ ది హెడ్స్ ఉన్నారు కదా వాళ్ళని కన్సల్ట్ అయ్
ఆ అవునవును అదిగూడ నిజమే ఓ నిన్న చెప్పడం మర్చిపోయినా నిన్న చెప్పడం మర్చిపోయినా మా చిన్ననా శ్రీకాంత్ ఫాదర్నచ్చారు
ఆ యా తెలుసు
ఆ శ్రీకాంత్ ఫాదర్ వస్తే ఆ మాకు మా లెక్చరర్ ఉన్నారా
ఆ
ఆ వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంట
ఓకే
నిన్న తన ఫె వాళ్ళ అయితే ఆ ఏమైంది ఎందుకో ఆ టాపిక్ ఒచ్చింది వేరే మేడం గురించి టాపిక్ వస్తే వీళ్ళిద్దరు మాట్లాడుతంటే ఆ మేడ ఆ మేడం కూడా ఇంగ్లీష్ మేడమే
ఓకె
ఆ మేడం అన్నారు కద ఆ మేడంని ఫాదర్ అడిగారు కదా ఎవరు ఇంఛార్జి అనేసిసన అంటే ఆ పేరు చెప్పారు ఓ ఆ మీమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనేసి చెప్పేసి ఆ ఇగా మీ